హలో
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే తిన్నా టీవీ చూస్తున్నా
అవునా ఏం చేస్తున్నావ్ టీవీలో
మూవీస్ చూస్తున్నా
ఏ మూవీ వస్తుంది
ఇది ఏమంటారు కాంతారా మూవీ వస్తుంది హర్రర్ మూవీ కొంచెం అలాంటి టైపే కదా అది కూడా
ఆ ఇకిష్టమా
ఆ నాకు అట్లాంటి హరర్ మూవీస్ అన్నా ఇట్ల దయ్యం కొంచెం ఇష్టం అనిపిస్తుంది అంటే భయం అవుతుంది చూడనికి తర్వాత చూస చూడడం అయిపోయినాక భయం అయితది ని
ఆ చూసేటప్పుడు భయం కాదా
పించదు కాని మళ్ళీ రాత్రి నైట్ పడుకుంటాం కదా నైట్ పడుకుంటాం లేకపోతే అంటు ఇటు ఒక్కదాన్ని ఉన్నప్పుడు అంటే కొంచం భయం అనిపిస్తాది అవన్నీ గుర్తుకొస్తే కొన్ని కొన్ని
నాకు కూడా అలాంటి ఇష్టమే ఆ నాకు కూడా అలాంటి ఇష్టమే కా చూసేటప్పుడే భయమవుతది ఒకసారి బాగా సౌండ్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఒకొక్ సరే అంటే టీవి లో కంటే థియేటర్ లో ఇంకా భయమైతయి అలాంటివి
అవును థియేటర్ లో చూడలేదు కాని ఇంట్లోనే చూసాను ను టీవీలో అది ఇట్ల సౌండ్ చేస్ చ్చినప్పుడు ఇట్లా కాంతార అట్లా దేవుడు వస్సది కదా, వారహ రూపం ఆ సాంగ్ వచ్చినప్పుడు ఇట్లా సౌండ్ వచ్చినప్పుడు అయితే ఘోరంగా భయం అయితది.
ఆ ఫస్ట్ టైం చూసినప్పుడు భయం అయింది అవును నాగ్గూడా
ఇప్పుడు ఇట్ల చెవులు వచ్చి చెప్తాడు కదాయ్ ఇట్లా ఏమో సౌండ్ అమ్మె అప్పుడైతే ఘోరంగా భయం అయింది అసలు అట్లా వెరైటీగా ఏడవడం
ఆ అవును అది వేరే ఉంటది కరెక్టే
కాంతారా టూ కూడా వచ్చిందట కదా చూసారా
ఆ చూసా చూసా అది కూడా సేమ్ కొంచెం ఇట్లానే ఉంటది చూడలేదా మీరు అయ్యో ఒకటే సారి చూసిన అంతే కరెక్ట్ గా గుర్తుకు లేదు నాకు చూస్
ఆ టీవీ లో ఇప్పుడనో లేకపోతే మొబైల్లో నో చూడాలిగా ఇంట్లో వచ్చినాక కాలిగున్నప్పుడు వెళ్తారా థియేటర్స్ కి మీరు
అంటే మా ఊర్లో ఉండదు ఇక మేము వెళ్ తియాల్ల కొంచెం టౌన్ కి అట్ల వెళ్లాలి
అవునా ఆ మాకు దగ్గరనే ఉంటాయి మాకు
అంటే మీరు అన్ని మూవీస్ కి వెళ్తా ఉంటారా
ఏ లేదండి అసలు వెళ్ళాం మేము మూవిస్ వెళ్ళాం అంటే అప్పట్లో వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు ఉన్నప్పుడు కాని ఇప్పుడు వెళ్ళట్లే లాస్ట్ మూవీ ఎప్పుడో చూసా ఖుషినో దేవరనో ఏదో మూవీ చూసా లాస్ట్ టైం అంతే
ఆ నేను లాస్ట్ టైం చూసింది నేను లాస్ట్ టైం చూసి హిందీ ఓజి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ పవన్ కళ్యాణ్ ది
అవునా మీకు పవన్ కళ్యాణ్ ఇష్టమా
ఆ ఇష్టమే పవన్ అంటే ఇష్టమే అన్ని అంటే ఒకోసారి కొన్ని కొన్ని కుదరవు కదా మొన్న రీసెంట్ గా వస్తాద్ దొ నిన్నా వచ్చింది వెళ్దామని ఉన్నాం కాని ఇంకా వెళ్ళలేదు
ఆహా అయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిండంట కదా మరి మీకు ఎలా అనిపిస్తుంది మరి మంచిగా అంటే రాజకీయాలు ఉన్నప్పుడు బాగున్నదా మూవీస్ లో ఉన్నప్పుడు బాగున్నాడా
ఆ అంటే రెండు బానే ఉన్నాడు ఆయన చేసేది మంచినే చేస్తాడు అనిపిస్తాది నాకైతే
అవును ఇప్పుడు అందరు అంటున్నారు అదే మొన్న కూడా ఏదో అమ్మాయి ఏదో కేసు లో అంట డైరెక్ట్ ఇట్లా కోర్టులో జైల్లో ఇట్లా వేయకుండా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చిండంట కదా
ఆ డిప్యూటీ సిఎం
ఆ అదే అంటే ఇట్లా అజయ్ ఇప్పుడు ఏదో అమ్మాయిని చంపేయడం ఏదో చేసినట్టు కదా చిన్న పిల్లని అయితే ఆయన ఇట్ జైల్లో పెడితే మళ్ళీ ఆయన రిలీజ్ అవుతాడు మళ్ళీ అట్లా చేస్తాడు అట్లాంటివి చేయకుండా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలని ఏమో చెప్పిండ అంట కదా ఎన్కౌంటర్ చేసేసిన్రట
అయినా మంచిగా చేస్తారు కాకపోతే ఏమో మ కొందరు కొందరు ఒపీనియన్స్ గా మా పెళ్ళిల్లు అయితే బాగానే ఉ వస్తారు మూవీస్ లో కూడా అక్కడ రాజకీయాలలో కూడా పొలిటీషియన్ గా కూడా
మ్మ్ అవును
మీరు ఇంక ఎలాంటి మూవీస్ చూస్సారు
ఇంకా ఇట్లా ఫ్యామిలీ టైప్ మూవీసు ఇట్ల జోక్స్ ఉంటాయి కదా బాగా అలాంటివి చూస్తాం మ్మ్ ఎక్కువ ఇష్టం అని ఏం లేదు అన్నీ చూస్తా కాని సూర్య మూవీస్ ఎక్కువ ఇష్టం నాకు
అవునా
ఉమ్ ఇట్లాంటే సూర్య మూవీస్ అనే కాదు ఏది ఇట్లా బా అనిపిచినా అవి కూడా చూస్తా, ఆ వెంకటేష్ అయినా ఎవరైనా ఏ హీరో అయినా కూడా చూస్తా కానీ, ఇట్లా కొంచెం ఫ్యామిలీ టైప్ ఉన్నయి. ఇగ హర్రర్ మూవీస్ కూడా చూస్ తగానీ ఇగ కొన్ని కొన్ని ఇగ రోజ్ టీ వీ లో బాగా ఊరికే సినిమాలు వస్తాయి కదా కొన్ని అది ఎప్పటికి చిన్నప్పుడు వచ్చిన సినిమాలు వస్తాయి అసలు ఎప్పుడు చూస్ అసలు బోరే అనిపించదు అవి అసలు
అవునవును కొన్ని సినిమాలు అస్సలు బోరు అనిపించవు నాక్ నువ్వు నాకునచ్చవు మ్మ్ ఈ ఖుషి మూవీ అలాంటివి ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ వి ఆ ఇంకా ఆనందం కొన్ని మూవీస్ ఉంటాయి నాకు గోదావరి మూవీ అంటే చాలా ఇష్టం
అవునా అవన్నీ సాంగ్స్ అన్ని బాగుంటాయి కదా అక్కడ
ఆ గోదావరి మూవీలో అయితే మొత్తం పాపికొండలు ఆ లాంచ్ లోనే మూవీ మొత్తం సాగుతది కదా ఆ అది ది మంచిగ అనిపిస్తది నాకు ఆ మూవీ
మ్మ్ అవును అక్కడ షూటింగ్ చేసేప్పుడు కూడా బాగా అనిపించింది వాళ్ళకి మొత్తం వెదరు మొత్తం వాటర్లనే మొత్తం షూటింగ్ అసలు
స్సలు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఈ బూస్ కూడా చాలా బాగుంటాయి
అవును బాగుంటాయి నువ్వు వసలు వద్దంటే అన అయితే ఎప్పుడు వస్తుంది మూవీ అయితే ప్రతి సండే వస్తుంది అసలు ఆ మూవీ అయితే నిను అవునండి ఆ ఎప్పుడు పో అదే కొత్త కొత్త వచ్చినాయి కూడా అదే చూస్తాం మేమో మేము చిన్నప్పుడు చూసాం అన్నట్టు థియేటర్ల ఆ మూవీ అవును ఇప్పడు కూడా కా మంచి కనిపిస్తు మూవీ అస నెక్స్ట్ ఎన్ని సార్లు చూసినా కూడా ఆ మూవీ అసలు మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందా అని అనిపిస్తుంది అసలు
ఆ మంచిగా ఉంటాయా అవును కొన్ని కొన్ని మూవీస్ అయితే ఎన్నిసలు చేసిన బోర అయ కొడతావు అసలు
అండ్ సాంగ్స్ కూడా బాగుంటాయి యాక్ టింగ్ వా అది మొత్తం ఇట్లా జోక్స్ అప్పుడే ఏడుపులు అవన్నీ మంచిగా కనిపిస్తాయి కొన్ని
ఆ అవును మీరు మూవీస్కి వెళ్తే ఎట్లా వెళ్తారా ఫ్రెండ్స్ తోటి వెళ్తారా ఫ్యామిలీ తోటి వెళ్తారా
ఉ రండి ఇంకా ఫ ఫ్యామిలీ తోటి కూడా వెళ్తాం ఫ్రెండ్స్ తోటి కూడా వెళ్లేదాన్ని కాలేజీ లో అట్లు ఉన్నప్పుడు ఉ హు
అవునా నేను కూడా అప్పట్లో అంటే ఫ్రెండ్స్ తోటి కూడా ఫ్యామిలీ తోటి కూడా త్రిబుల్ ఆర్ అయితే మా ఫ్రెండ్స్ తోటి కలిసి చూసినాం మస్తు అనిపించింది ఆ మూవీ అంటే మేమందరం మా ఫ్యామిలీ కూడా అంటే చిండ్రు కానీ ఫ్రెండ్స్ తోటి కూడా చూసాను మస్తు ఉండే మూవీ అయి తే
అవునా ఏమో ఆ మూవీ నాకంత న చదు అనిపిస్తది
ఎందుకు నచ్చదా మీకు
ఏమో అదన్ త మంచిగా ఏమో నాకు మంచిగా అనిపించేదు కొన్ని కొన్ని సాంగ్స్ చూస్తే కానీ అదంత ఏదో అనిపిస్తది అంటే బానే ముందు మూవీ
అంటే మేము అంటే మేము థియేటర్ లో ఫస్ట్ చుసాకి ఫస్ట్ కొంచం సేపు ఏ ఇదేం మూవీ వచ్చినాం అనుకున్నాం ఇక తర్వాత నుంచి చూస్తే ఇక మొత్తం ఒక్కరు కూడా అంటే ఇగ విజిల్స్ వేస్తారు అని డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంటది కదా ఒక్కరు కూడా ఏమ అల్లరి చేయకుండా మొత్తం అందులో లీనమైపోయి చూసిరన్నట్టు మొత్తం థియేటర్ మొత్తం సైలెన్స్ ఉంది నెక్స్ట్ ఎం అయితది నెక్స్ట్ ఎం అయితది అన్నట్టుగా అ మూవీకైతే నా మిగ ఇట్ట అన్ని మూవీస్ కి కొంచెం ఇలా సాంగ్స్ వచ్చినా ఏమి వచ్చినా అట్లా వచ్చినప్పుడు విజిల్స్ అవి వేస్ ఉంటారు కదా అల్లరల్లరి చేస్తారు కొందరు
ఏమో నేను అంటే మరి నేను మొత్తం క్లారిటీగా చూడలేదు అంటే ఫస్ట్ నుంచి మొత్తం కూర్చొని మంచిగా త్రీ అవర్స్ మంచిగా చూస్తే అర్థం అయితది కానీ నేను ఇంకా సగం సగం చూసిన ఎందుకు అది చూడాలనిపించదు నాకు
అలా వైకుంఠపురంలో ఆ మూవీ కూడా వెళ్ళినప్పుడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాము అవును కూడా అ మూవీ కూడా బాగుండే మీరు అంటే ఎవరు మంచిగ చేస్తారు డ్యాన్స్ కాని అది కాని మీరు చూస్తారా అట్లా
ఉ చూస్తా అట్లా ఏం లేదు కానీ రామ్ చరణ్ అయినా అల్లు అర్జును
ఉ
అట్లాంటివి ఇగ అనిపిస్ అనిపిస్తదిగ కొన్ని కొన్ని ఏ పుష్ప పుష్పా జూస్ సరా
అ చూష ఆ చూస ఉహ అంటే థియేటర్లు యులేదు తర్వాత టీవీలోనే యూ సాను అ ఓ ఇప్పుడు ఎళ్ళలేదు ఏదో ఉండి కానీ పుష్పాటుుకి గోరంగ తొకిస్లాటైయి పాపం ఆమె చనిపోయింది గదా
అవునవును అది అయితే కొంచెం బాధాకరమే అసలు
ఊ అంటే అభిమానం ఉండాలి గాని మరి అం త ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలి అన్నంట అది అంత అది గటా ప్చ్ క్రేజ్ అది పిచ్చి అట్ల ఉండొద్దు కాకపోతే ఉంటది ఎవరకయినా గాని ఏమో ఇగ
అవును గని వ కానీ వాళ్ళు వెళ్ళి జూసారు గని పాపం అల్లు అర్జున్ ఏమి చూడు అనని చెప్పలేదు కదా వాళ్ళని అసలు వెళ్ళి
చూడు అనని చెప్పలేదు గని
అరే మరి అతని తప్ ఎట్లా అయిపోతది పాప అయినన్ జేన్ లో గూడా ఏసిండు అసలు
ఆహా కానీ అన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చిండట గద థియేటర్ కి ఇ అట్ల అయ్యేసరికి తీయడం అల్లు అర్జున్ ఆ థియేటర్ కి రావడం వల్లనే గదా తొక్కిసలాట అయ్యింది
టీవీలోనే ఎప్పుడైనా ఇగ అసలు జూడొచ్చు కదా ఫస్ట్
చూడ ఏమో ఇగ అది కొందరికి అట్లా పిచ్చి ఉంటది మ ఫస్ట్ డే ఫస్ట్ షో మేమే చూడాలి అన్నట్టిగ
ఆ అ అవి ఇగ బానే ఆ అవును సాంగ్స్ వింటా నేను ఇట్ల మెలోడి సాంగ్స్ ఉంటయి గద బా అనిపిస్తయి
ఆ
కొన్ని కొన్ని అంటే గుర్తుకు రావు గని కొ అంటే నాది నేను ఓన్ గా వెట్టుకొని ఇనా వినడం ఎడితే వీనాలన్ పాడాలనిపిస్తుంది
ఆ ఇప్పుడు ఈ సాంగ్ మళ్ళీ అప్పట్లో వచ్చిన తొలి ప్రేమలోది ఈమాన సే సే ఆ సాంగ్ ఇప్పుడు వ భగత్ సింగ్ లో ఉన్నది మొత్త అదే ట్రెండింగ్ కొడుతాంది మత్తం
అవునవును నేను కూడా చూసాను అసలు అదే నేను అదే అనుకున్నా ఇది ఏ ఎక్కడో విన్నట్టుంది సాంగ్ అలా అనుకున్నా గాని మళ్ళీ చూసరికి ఇది బాగా సినిమాలో సాంగ్ అని అ ఇప్పుడు అన్ని అలానే చేస్ అసలు పాత సాంగ్స్ మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు అలా పెట్టటి నేన్ మోన్న కూడా ఏదో ఏదో రాజశేఖర్దో ఏదో మూవీ జూసా
ఆ అవునవును కరెక్టే ఉ కాకపోతే అందులో వేరే హీరో ఇందులో ఈన సాంగె ఈ అంటే పవన్ క్యాణం సాంగె మళ్ళీ పవన్ కళ్యాన్
ఆ అవును అది కూడా కరెక్ట్ అ ఇంకా అదే ఏమంటారు ఇదేదో మొన్నట్లో ఒచ్చింది చూసారా చిన్న పిల్లలు తీసిన సినిమా
ఎది నైన్టీస్ కిడ్సా
ఆ లేదు దాం తర్వాత ఒచ్చింది అది ఆమె శ్రీదేవి యాక్టరు
ఆ అవును అవును ఏదో ఉండే మూవీనే ఆ గుర్తుకులేదు
ఊ అది ప్రేమలో సాంగ్ ఉంటది ఏదో
టు మూవి
ఆ కోర్ట్ మూవీ అదయితే ఆ మూవీ చూసినప్పుడు ఫస్ట్ బాగా అనిపిచిది గాని తర్వాత నాకు అసలు హ శిబాజీ క్యారెక్టర్ చూసి నా ఫుల్ భయం ఏసింది అసలు
అవును నాకూడా అట్లనే అన్
అది మొత్తం ఇట్లా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఆయన శివాజీ అని గుర్తు లేదు ఇగా మంగ పత్యానే ఇట్లా
ఆ క్యారెక్టర్ అ ముద్ర పడిపోయింది
ఓకే అండి మరి
ఆ ఓకే బాయ్
హుమ్ బాయ్